ఏం చేస్తున్నావు డాడీ
ఏం చేయలేదమ్మా ఇప్పుడే తిన్నాను
ఆ
ఆ అప్పుడే తిని పడకేసుకుంటా ఉన్న నువ్వేం చేస్తున్నావు
ఏం చెయలేదు డాడీ నేను తిన్నా
ఉన్నావా
ఆ
ఏం కూరా
హ్మ్ హు ఆక్ కూర
ఆకుర్ తిన్నావా సాంబార్
సాంబార్
సాంబార్దా సాంబార్
సాంబార్ సాంబార్దా
ఆ ఏం చేస్తున్నావు
ఏం చేయలేద్ డాడీ పడుకోవాలి ఇంకా
హ్మ్ స్టడి ఏం లేదా చదివెదిగిరి చదివేదేం లేదా
చదివేది రేపు
రేప్పా
రెప్ చదవాల హ్మ్
ఓకే ఓకే
అంగడేట్ జరిగింది.
పర్వాలే దాని దానికి యావరేజ్గా జరిగింది.
వచ్చిన్ దానికి పెట్టింది పోతా అదే పెట్టిన్ దానికి వచ్చింది పోతాం అంటానా
హ్మ్ గంతే వ్యాపారం అంటేన్ అంతేకదామా రొటేషన్ కదా
హ్మ్ శనివారం కదా చికెన్ బాగు పోయిందా
ఆ శనివారం అయినా రంజాన్ కదా పోయింది అయిపోయింది.
ఓ రంజాన్ అవునావును మర్చిపోయాన్ అవును ఎవరు మీ ముస్లిం వోళ్ ఎవరు తెలి తెలిసినోళ్లు లేరా నీకు
కదా బిర్యానీ సట
నేన్ తినను ఆ రంజాన్ కె కదా హలీమ్ ఇస్తారు.
హలీమ్ ఇస్తారు బిర్యాని ఇస్తారు.
హ్మ్
నిన్నేమో అలావ్ చెప్పింది రేపు తెస్తాను అది గట్లనే ఉంటాది కదా అని అవి అటుపోయిందో కంటి కూడా కనపళ్ళే ఆమె హనీఫా హనీఫా అనీస్తానా
సనీఫా
సనీఫ వాళ్ళమ్మా
ఓ ఆమె
హ్మ్ నిన్న చెప్పింది బిర్యానీ తెస్తారా అంగట్లోనే ఉంటారు కదా రేపు అని కనపడ్ను గూడ కనపల్లే ఈరోజు
అవునా
ఏం లేదు. అంటే మనకీ అంటే ఇది హలీమని అదేది ఆ అమ్ముతారా రెడీ
హలీం అనేది ఇక్కడమ్మరూ హైదరాబాదు లో అమ్ముతారు.
ఇక్కడమ్మరా అయితే
ఇక్కడమ్మరూ హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ సెంటర్ లో అంతా హలీమే ఉంటది.
మ్మ్ ఏం లేదు ప్రస్సి వాళ్ళు వాళ్ళు చూసారంట
ఏళ్లర్లే అవునమ్ముతారేమో ఐడియాలేదు. గనీ నాకు
చూసారంటే వాళ్లు షాప్ లో చూడలా ఆన్లైన్
ఆన్లైన్లా ఆన్లైన్లా మో త్తర్ అవునవును ఆన్లైన్ల ఆన్లైన్లల కూడా దొరుతది
దాంట్లో చూస్తే టిప్పు యెక్కువడుగుతన్నారంట దాంట్లో ఎయిటీ రుపీసు నైన్టీ రూపీస్ టిప్పు వాళ్ దగ్గర అంత డబ్బుల్లేవ్
టిప్పా
ఆ టిప్పడుగుతా ఉండారు.
ఇప్పుడు ఆర్డర్ ఎంత అది
ఆర్డర్ ఎంతో చెప్పలా దానికి టిప్ ఇంతిన్త అవుతా అన్నారు. ఒక దాంట్లో ఫిఫ్టీ సెవెన్ ఉందంట ఇంకో దాంట్లో ఎయిటీ ఉందంట.
ఉంటాదమ్మ సర్వీస్ ఛార్జ్ యేస్తారనుకుంట.
మ్మ్ హలీం కె ఉందంటా మిగిల్నోటికి ఏం లేదు మిగిల్నో టికొక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇట్ల పడుతుంది దీనికే మరీ యేక్కువగా ఉంది అన్న
అవునా
ఇప్పుడు హలీం అంటే ఎక్కువ మటన్ తోనే చేస్తారు గదా.
ఏమోమా నాకంతగా ఐడియా అన్ని హలీం లో అన్ని రకాలున్నాయిలె
ప్రసీ ఆ చికెన్ హలీం ఉంటుందా అశ్విని చికెన్ హలీం తినాలి అనంటన్ది.
ఉంటాది
మ్మ్ యేమున్
తింతా ఉంటది.
చూద్దాంలె ప్రసీ అని చెప్ప.
ఏం చేస్తా ఉండావు.
ఏం చేయలేద్ డాడీ నీతో ఫోన్ మాట్లాడుతున్న.
అవునా
హ్మ్మ్ తెలియట్లేదా
అంతా
ఏంటి విశేషాలు అ
అడుకి బాలేదు
గాల
హ
ఏ టేబుల్ ఫ్యాన్ పెట్టుకోన్నాను
ఆహా
అందువల్ల సౌండ్ అది
హూ ఊ ఊ మాత్రర్లేసు కున్నావా
ఇట్లా చేేసుకున్నానుమ్మా ఇప్పుడే
ఇంగేంటి విశేషాలు
చెప్పాలి నువ్వే
ఆ రేపు రేపు అంగడి ఉంది కదా
ఆ రేపు సండే ఉంది కదా
హ
సండే షాపుంది ఏం చేస్తున్నారు
ఏం చేయడం లే ప్రస్తుతానికి అయితే నిద్రపోతున్నారు ఈ రోజు వాళ్ళకి ఎంత భయం లేదు వాళ్ళకి మాట్ రే కుండా వాళ్ళు వాషింగ్ మిషిన్ లో గుడ్లు అట్టే పెట్టి అట్టే పెట్టుకో ఉన్నారు టీవీ చూస్తా రేపు టీవీ జోలికే రానివ్వను వాళ్ళని అసలు నేను పోను ఓలినీ రానిను టీవీ చూస్తా ఉంటే ఇంక ఏం పని గురుతురాదు ఎట్లా అన్నం వండాను కాబట్టి ఆ అన్నమన్న ఆకలిసి తిన్నారేమో లేకపోతే అది కూడా అదే వదిలేసే దా టీవీ చూసుకుంటా ఉంటా
అధా టీవి వల్ లైఫ్ మన టీవి రిపేర్ లో ఉన్నప్పుడు గమ్మునే ఉన్నారు
టీవీ రిపేర్ లో ఉన్నప్పుడు ఎంత గమ్ముగా టయానికి అక్క ఆకలేస్తుంది అక్క అటు పోయేసి వస్తాం అక్క ఏడుంటాం అక్క చదువుతున్నాం మా ఒక్క రోజుకి ఎంత మార్పు కనిపించిందో ఎల్లుండి ప్రాజెక్ట్ బుక్ సబ్మిట్ చేయాలే
బుక్ మీరు సబ్మిట్ చేసిరి ఏంది అల్ రెడీ ప్రింట్ తీసుకో
బుక్ సబ్మిట్ అంటే అదిగాదు గో మేము దాని సబ్మిట్ చేయడానికి బుక్ కి ఇచ్చేస్తున్నాం సార్ కి సార్ డబ్బులు అది కూడా
అవునవును బుక్స్ రాలేదా కా
మేం కాపీ మేము ఇప్పుడిదాకా చేసింది. బుక్స్ వచ్చేది కాదు. డాడీ ఆయన చేపిస్తాడు అది ఫైనల్ అయిన తర్వాత
ఓకే
ఇప్పుడు మేము చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు అన్ని పీ డి ఎఫ్ లు మేము జిరాక్స్ తీసుకోపోవాలి ఆయన దగ్గరకి
ఆహ
జీరాక్స్ తీసుకపోతే దాంట్లో మళ్ళీ మిస్టేక్స్ అన్ని చూసి అయన్ని కరెక్ట్ చేసి ఆయన బుక్ చేపిస్తాడు పర్ఫెక్ట్ బుక్ అన్నమాట ఇంకా పైన అది సా తీసుకెళ్దామని చెప్తున్నారు అందరూ
సోమవారం ఎగ్జామ్ లేదా
ఉంది మార్నింగ్ పెట్టేస్తారంట అంట ఏమో షెడ్యూల్ ఇంకా క్లారిటీగా చెప్పల
మామూలుగా ఆఫ్టర్నూన్ కదే ఎగ్జామ్
మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ పెట్టాలా వీళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జామ్ రాసేసి అందరు ఆఫ్టర్నూన్ ఎవరి సైడ్లు దగ్గర వాళ్ళకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ గురించి ఏదన్న ఉంటే చుసుకోండి. బుక్ అదే ఏదైనా మిస్టేక్ పర తరఫ బుక్ గైడ్లు పోలా అవి చూసుకోవాలా జీరో క్స్ ఎప్పుడు తీసుకుపోవాలి క్లారిటీగా చెప్పలేదు. జెరాక్స్ సమ్మిట్ తీపిస్తాడు మళ్ళీ దానికి డబ్బులు వేయాలా ఎంతో ఒకటి హ
క్స్ అంటే గ్రూప్ మింద ఒక సెట్ చాలు
ఆ ఒక సెట్ చాలు బుక్ అనేది అందరికిీ వస్తాదిలే అందరికి డబ్బులు ఇచ్చినాం కదా అందరు అంటే మేం
బుక్స్ అనేటివి అందరికి వస్తాదిలే అంటే మీరు సబ్మిట్ చేసే జిరాక్స్ లో ఒక సెట్ చాలు కదా
ఒక సెట్ చాలు అయే చాలా పేజెస్ ఉన్నాయి డాడీ
నానా ప్రదేశ అంటే
ఇప్పుడు ఇంట్రడక్షన్ నుంచి మాకు అన్నీ ఒక మ్మ్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పేజెస్ పైన రావచ్చు మ్మ్ ఇంట్రొడక్షన్ ఒక పది పేజీలు ఉండొచ్చు ఇంకా ఇంట్రొడక్షన్ ఒక లివ్యూ రివ్యూ లిటరేచర్ ఏమండ ఆబ్జెక్టివ్స్ ప్లాన్ ఆఫ్ వర్క్ ఎక్సిపిన్ ప్రొఫైల్ అది కాకుండా మేము ఫార్ములేషన్స్ ఒక డ్రగ్ ప్రిపేర్ చేసేది కాబట్టి అంటే మాకు ఇంకా ఎక్కువ ఉంటాయి సర్లే డాడీ చానా మాట్లాడేసాను టైం అయింది
ఓకే మ్మా గుడ్ నైట్
గుడ్ నైట్ డాడీ బాయ్